అ
హలో
బావున్నారా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
బావున్నా ఏం జేస్తున్నావ్ తిన్నావా
తిన్న మీర్
ఏం చేయలేదు వాకింగ్ జేస్తా ఉన్న తిన్నాను ఏం తిన్నావ్
మా పీజీలో ఒక అద్భుతమైన చెప్ పాతి బటానీక్ కర్రీ చేసినారు అది తిన్నాం
ఉహూ
నువ్వేం తిన్నావ్
పాతి తిన్నా నేన్ కూడా చపాతి తిన్నా నాకు పండ్లు నొప్పి తీస్తాంది
ఎందుకు ఏమైంది
అది ఎందుకో తెలీదు చిగురు నొప్పి తీస్తాంది అది పండు దగ్గర లోపల
ఇంకేంటి
చెప్పు టు మారో సండే కదా ప్లాన్స్ ఏంటి
ఉమ్ హా ఏమన్నారు
సండే కదా టుమారో ఆదివారం గదా
అవునవును ఇంకా రేపు లేట్గా లేస్తావు మంచిగా పడుకొని ఎంజాయ్ ఎంజాయ్
ఉమ్ ఎంతకిలేస్తావు
నేను ఒక నాకేం మెలుకు రాదు ఆ నిన్న నా ఫ్రెండ్ ల్ అహ మార్నింగు లేట్ ఇ రోజ్ కాలేజ్ లేదు నా ఫ్రెండ్ లేట్ పడుకోని అలాగే లేట్గా ఉండింటే నా ఫ్రెండ్ లేపి బ్రష్ చెయ్ పో అనిం నేన్ లేచాను ఎవరెవరు లేపితే లేచాను
ఉహూ
కాలేజ్ ఉంటే నేనే లేస్తా
ఊమ్
మీరు మీరెంతకి లేస్తారు
నే నార్మల్గా తొందరగ లేస్తా హాల్డే అయితే కొంచెం లేట్
అవునా
హ్మ్మ్
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి ఇంటికి ఎప్పుడు ఎళ్తారు
ఆ నెక్స్ట్ మండే ఎగ్జామ్ ఉంది ట్యూస్డే నెక్స్ట్ ట్యూస్డే అలా వెళ్తా
హో ఓకే
మీరు
నేను చూడాలి టిసిస్ ఎగ్జామ్ ఉంది
అవును వచ్చి నిందా మీకు హాల్ టికెట్
ఇంకా రాలేదు అది రాస్తే ఒకవేళ ఆఫ్రై సాటర్డే అలా మా ఫ్రెండ్స్ వస్తు ఏదో లైట్గా వత్తా అన్నా
ఓ మేది టాపర్స్ లేండి మేము అసలు బుక్కులు కూడా ఓపెన్ జేయలేదు
యూట్యూబ్ల ఒకసారి విన్నాను అంతే
అవునా ఏ దేని గురి ఏం విన్నారు ఆప్టిట్యూడా రీజనింగ్ ఆ
ఆప్టిట్యూడు
అవునా యాప్టిూ లో ఏమేమి ఫార్ములా నేర్చుకున్నాం ఓకే ఓకే రేషియో అవునా ఉమ్
ఉమ్ ఇంకా తిరుపతి పడితే అలా ఎగ్జామ్ రాసి మళ్ళీ మా ఫ్రెండ్స్ని కలిసి యూనివర్సిటీకి పోయి మార్క్స్ లిస్ట్ అప్లై చేయాలి నేన్
అవునా
ఉమ్
ఉమ్
మీకు టీసీఎస్ మాతోపాటి కాదా
తెలీదు ఇంకా అలాని ఏమి ఇంకా మేము రీసెంట్ గానే కదా ఇంకా చేసింది మే బి ఇంకా టైమ్ పట్ పెట్టొచ్చు మాకు లాస్ట్ ఎండింగ్ అలా ఉండొచ్చు ఎగ్జామ్
హా అవును
ఉమ్ నేను నా ఫ్రెండ్ సేమ్ సెంటర్స్ పెట్టుకుంటాం దేవుడు వల్ల సేమ్ సెంటర్ వస్తే ఇద్దరం కలిసిపోతాం లేదంటే ఇంకా
మీ ఫ్రెండు కిరణ అండి
ఆ అవును
ఉమ్ మేము కూడా సేమ్ పెట్టుకున్నాం
అవునా మీరు కూడా ఆ మీరిద్దరు కూడా సేమ్ ఇద్దరు ఒకేసారి వెళ్ళండి నువ్వు నవీనన్న
ఆ వస్తే వెళ్తాము
ఉమ్
అ
ఇంకేంటి
చెప్పాలి లిఫ్ట్ ఆన్ లో పెట్టాలి ఈ టైమ్ లో కూడా అప్ప చాలా ఆశ్చర్యం
అంటే అది ఎట్లా వర్క్ చేయలేదని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు అది ఒకసారి వర్క్ చే వస్తుంది ఒకసారి వర్క్ చేయదు
ఉమ్ అవును థర్డ్ ఫ్లోర్ ఎవరు వచ్చారు పాపం అన మంచోర్ కాదు కదా
ఉహు మన్ సెకండ్ ఫ్లోర్
ఉమ్
ఈరోజు కాలేజ్ లోకి వెళ్ళినావా అదేదో
ఆ ఫ్లాష్ మోబ్ వెళ్ళి కూర్చొని కొద్దిసేపు చూసి అంత కనిపించలేదు స్టెప్స్ మీద అన్నాను నేను వాళ్ళు అట్ సైడు స్టేజ్ దగ్గర అంతక ఏదో ఏమో అంత బాగా వేయలేదన్నారు చాలా మంది
అవునవును నేను కూడా ఎవరో స్నాప్ వేసింది చూసినాం అంత్ ఒకేసారి లెవెల్ ఏం వెేలేదు ఒక్కొక్కరం లేట్ గా వేస్తన్నారు తొందరగా వేస్తన్నారు
హ్మ్
హ్మ్ ఎక్కడా పోలేదా రేపు సండే కదా ఏం స్పెషల్
ఏం లేదు ఇక్కడ చూడాలి హేమంత్ తిరుమల వెళ్ళాడు వస్తే ఒకవేళ మదనపల్లికి వెళ్తా లేదంటే లేదు
అవునా
హ్మ్ హ్మ్ లేకుంటే వాళ్ళే వస్తారు ఇక్కడికి
హ్మ్ హు
హ్మ్ అప్పుడే మేం పాండిచ్చేరికి వెళ్ళాం కదా
హ్మ్
దాన్ తర్వాత అరుణాచలం కి వెళ్ళామా మా సియార్ అయితే ఆ పాండిచేర్లో కొద్దిగా నడిచి ఎక్కువ మళ్ళీ ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి కదా
ఆ
అతను కొంచం లావు ఉన్నాడు ముందే కాళ్ళు నొప్పులు మళ్ళీ ఇక్కడ రాసుకుంటుందంట ఇయ్యో తన పరిస్థితి వద్దులే దివ్యని పట్టుకోని ఇలా ఇలా కాళ్ళు దూరం పెట్టి నడుస్తా వస్తన్నాడు
ఓయ్ ఎంత సమస్య చింది మే సియార్ కి
తునాం నడవలేక వచ్చే వపం ఏడ్చుకుంటా
అవునా
హ్మ్ మాకు కూడా కాళ్ళు వాసినాయ్
కాలు ఆ ఆ అంతా నడిచే అ లోప
హ్మ్ చాలా ఎప్పుడు లేదు నాకు ఇంతగా ఇ
అహ
అక్కడ పాండిచ్చేరిలో నడిచాము ఇక్కడ నడిచాం కదా సో అట్లా ఎక్కువ అయిపోంది
సునీత ప్రతిసారి ఫోన్ చేస్తది మెసేజ్ చేస్తది తనకి ఏంటో ప్రాబ్ ప్రాబ్లం కనుక్కోవల్ల ఒకసారి
అయ్యో
వాళ్ళ అమ్మ లేదంటా
ఆ
ఆ ఈ నెట్ అయిపోయిందంట పొద్దు పోలేదంట నెట్ ఏయండి అడుగుతుంది మళ్ళా వద్దులే పనుకుంటా లే అంటుంది చెప్పు సుంతా కావాల అంటే కావాల అంటుంది
ఇంగ ఫోనే చూస్తుంది ఏం చూస్తుంది
ఆ వే నెట్ వేపిచ్చాను
హ్మ్
ఇంకా చూస్తూ ఉంటుంది ఓకే అని పెట్టింది ఇంకా ఇంకా మెసేజ్ చేయదు లే
హ్మ్ హు
మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు
మేము హాస్టల్ లో చదువుకుంటున్నాము
ఉ ఓకే ఓకే నేను మ్యారేజ్ అయిపోయింది అనుకున్నా మీకు ఇంకా చదువుకుంటున్నారా
అయ్యో మీకు పిల్లలు ఉన్నారనుకున్న
ఆ ఉన్నారు ఇద్దరు స్కూల్ ఒ తర్ రోజు
హ్మ్
హ్మ్
వి ఇంకా మీ తమ్ముడు బావున్నారా
ఆ బావున్నాడు ఈ మధ్య కొంచెం కొవ్వు ఎక్కువ అయింది ఫోనే చేయడు ఏం రా బిజీ వస్తుందంటే గర్ల్ ఫ్రెండ్ తో మా ట్లాడతానా అంటాడు జస్ట్ అది జోకు రియల్ ఏం కాదు
హ్మ్
మనం వాళ్ళు చేసినప్పుడు మనం నిద్రపోతాం మనం చేసినప్పుడు వాళ్ళు వేరే పనిలో ఉంటారు సో ఈ రోజు ఒక టెన్ టైమ్స్యే మాట్లాడింది అది
టెన్ టైమ్స్
ఆ తక్కువ రోజు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా ఉంటుండే
అయ్యయ్యో నా రోజు కాల్స్ కలిపి కూడా అన్ని ఉండవు మొత్తం కాల్స్
బ్రెదర్ట్స్ ఉంటే అలా ఉంటాదండి
మాకు ఉన్నారండి బదర్స్ అబ్బో మా బ్రదర్ కి లోకం అంతా ఉన్నారండి
మీ బ్రెదర్ కి ఉంటారు కదా ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు నా తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడు చదువు చదువు సదువు సదువు అంతే
హ్మ్ నేను లిఫ్ట్ తో ఆడుకుంటున్నాను మన ఫ్లోర్ కు వచ్చిందప్ప
కిందకి పోయి రా పొ ఒకసారి
కట్ అయిపోతుందండి ఓన్లీ మిరర్ లో చూసుకోడానికే
అ టైం చూడండి మీరు
ఇట్స్ క్లోస్డ్ ఇట్స్ ఓపెన్డ్
టెన్ మినిట్స్ అయిపోయిందండి మీ కాల్
అవునా
హ్మ్
ఓకే ధన్యవాదములు
ఓకే థ్యాంక్ యూ సో మచ్
ధన్యవాదములు